అమ్మవా నా వయి వినిపిస్తుందా
హలో
నా వాయిస్ వినిపిస్తుంద అండి ఆ నమస్తే నమస్తే అంటే మీకు ఇష్టమైన యాక్టరు ఎవరైనా ఉన్నార
మేం బాలయ్య సినిమాలు ఎక్కువ చూస్తా ఉంటాము
అంటే మీకు బాలకృష్ణ అంటే ఎక్కువ ఇష్టము
బాలయ్య సినిమలే అంటే ఎక్కువ చూడము ఎప్పుడైన్నా చూసినా మేము ఆయనవే చూస్తాంటం
ఆ హీరోయిన్లో ఎవరు ఇష్టం మీకు
హీరోయిన్లనంటే అవుడు పాత వాళ్ళు దండిగ్ ఉండ్రి ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళ పేర్లు కాని మాక్ తెలిద్ కొంచెం చెప్పేదానికాని ఇబ్బంది ఉంటది
హుమ్ పాతోల్లలో ఎవరిష్టం మీకు
ఆయమ్మా దండి గుంట్ర వాళ్ళు ఆ రాధికా
ఆ అవు అవు అవు
టారు మంచి యాక్టర్లు శ్రీ శ్రీదేవి అట్లా చూస్తాంటిని ఇప్పుడు మేం ఉ కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడంతా
ఉమ్
ఉమ్ అట్లా
అంటే ఎందుకు మ్మ్ మళ్ళీ అంటే ఇప్పుడు ఆ బాలయ్య సినిమాలోనా మీకు ఏది ఇష్టం ఎక్కువగా
ఏది ఇష్టం అంటే మేం ఇట్లా అఖండ టూ బాగా చూస్సాంటిమి
ఉమ్
ఆ అవి మంచి ఉండిపోయాను కదా బాగా చే చేసినాడు ఆయన
హ్మ్
ధర్మము ఎట్లా అనేది దాని గురించి చూస్సాంటిమి.
ఆవునులేండి అంటే ఇప్పుడు అఖండా మీరు చూసినారా సినిమా అఖండా
ఉమ్ మఠంలో చూసినం
మరి అఖండ స్టోరీ చెప్తారా ఓసారి
మ్మ్ చోరీ స్టోరీ అంటే అది అదే అన్యాయాన్ని
ఆ
అన్యాయాన్ని అరికట్టి దాన్ని భస్మం చేయాలని ఆయన బాలయ్య బాబు ఇట్లా చేస్తా ఉంటాడు
అవును లే డి ఆ మొత్తానికి బాలయ్యబా బాబు ఓం మూవీలో అన్యాయం
ఉమ్ ఆయనా అన్యాయాన్ని గురించి బాగా పెద్దది ధర్మం నే పాటిస్తారు ఆయన
అవుండి ఆహా కొంచెం ఒక సెకండ్ మా దగ్గర డిస్టర్ బెన్స్ ఉంది ఒక్క నిమిషం
ఉ ఓకే
ఈ సిటీను అంటే ఇప్పుడు సిటీలో ఉన్నట్టు
హలో అ హలో హలో ఉహు